హలో బాగున్నారా
హలో
హలో
దా
బావున్నరా
ఉమ్ బాగున్నార బాగున్నార ఉమ్
ఏం చేత్తాల్లు
అ
హలో
మాలి మేరెంజెతాల్లు
ఏం లేదు ఖాళీ గానే కూర్చున్నాం రేపు నెక్స్ట్ వచ్చేది పండుగ ఉగాది పండుగ గద ఉందా మీకు అదే పచ్చడి పచ్చడిచేసేది ఆ లేదా
ఉన్నాయి
ఉన్నదా అంటే కొంతమంది ఉంటది కొంతమందికి ఉండదట కదా అది ఏమంటారు వంతెన ఆచారం అని ఇప్పుడు మన అత్తమ్మ వాళ్ళ అత్తమ్మ వాళ్ళ అట్లా చేస్తారు కదా వాళ్ళు చేస్తే వీళ్ళు చేస్తారు అన్నట్టు అట్లా ఉన్నాయా కొంతమందికి ఉంటది కొంతమందికి ఉండదట మరి మీకు ఉండదా లేదా అని అంటాను ఎట్లా వేస్తారు మంచిగా బచ్చాలు ఇట్లా వేసుకుంటార మీరు ఎక్కరు హ
బట్లు బట్టలు పా పచ్చడి
ఆ
ఆ
మంచిగా తొమ్మిది ఇల్లు ఏసీ ఎత్తరు గా
హు
నీ ఇంట్లో వరకె తింటరా, బయట ఎవరికైనా వెడతారా?
గ అ
ఊ ఏ పండగ అంటే ఇష్టం మీకెక్కువ? హలో
మొత్తం అడు తా
ఇగ నెక్స్ట్ ఉగాది అయిపోతే, ఇగ మళ్ళ బోనాలు, ఇగ మన తెలంగాణల్నే మంచి ఇ పెద్ద పండుగ బోనాలు
ఉ
ఎంత మంచిగ సెలబెట్ చేసుకుంట్రు అసలు, మీకెల్ చేసుకుంట్ర మంచిగా ఫస్ట్ హైదరాబాద్లోనే కదా
ఆ
అక్కడ చేసిన్ తర్వాతనే ఆ
ఆన్ ఎతయ్
ఆ మరి మంచి సెలబ్రిటీ చేసుకుంట్ర మీరు?
ఎపుల మేం కూడా పోతాం బోనం చెత్తాం
ఉ ఇగ అక్కడ చేసిన్ తర్వాత నే ఫస్ట్ అక్కడ బోనం తీసిన తర్వాత, మళ్ళీ ఇక్కడ తీస్తారు ఇక్కడ తీస్తారు బోనాలు
ఆ
మేం కూడ మంచిగా ఎంజాయ్ చెత్తం బోనాల పండగ, మంచిగ లంగ ఓనీలు తెచ్చుకుంటాం. లంగ వోని ఎస్కొని, సారీస్ కట్టుకొని, మంచిగా సెలబ్రిట్ చేసుకుంటాం, మంచిగా ఎంజాయ్ చెత్తం. బోనాలకి తర్వాత ఆ రాఖ రాఖీ ఏ ఒక్క రోజు పండుగనే కదా, కానీ ఇంక వినాయక చవితికి అయితే మస్తు ఉ ఎంజాయ్ చే ఇ మా ఇంటి పక్కనే వినాయకుడి వినాయకుని ఇ పెడతరు. రోజు అన్నదానాలు. అ ప్రసాదం, పులిహోర, నైటు భజనలు. మంచిగ అనిపిత్తది. ఇంక హైదరాబాద్ ల కూడ బా చెత్తరు కదా
ఉ అన్నదనాలే ఉంటయ్
ఆ మరి పోతరా మీరు అన్నదానం చేయడానికి?
ఉ కనిపిస్త ఆ నైన్ డేస్
ఆ కొంచెం అటన్న ఇటన్న జరగండి, వాయిసు క్లారిటీగా వినిపిస్తలేదు.
ఉ
హలో ఆ ఆ ఇ ఇపుడు వినబడతాంది. మీరు ఎళ్తారా అంటున్న?
ఆ ఎల్థమ్
ఉ మాగుడ ఇక్కడ మేం మంచ్ ఇగ రోజు మా ఇంటి పకికె కాబట్టి రోజు పూజలు పొద్దున, సాయంత్రం పూజలు జరుగుతాయి దేవునికి.
ఉమ్
మంచిగా అనిపితది. ఎరో ఎవరన్న ఒకరు దాతలు అన్నదానం పెడతా ఉంటారు.
ఉ
తొమ్మిది రోజులు మంచిగా అసలు ఇప్పుడే గడిచిపోయినాయా ఇంత తొందరలా అనిపిస్తది.
ఉ తర్వాతిగా బతుకమ్మ పండుగ కూడా బానే జరుపుకుంటాం.
మ్
ఇంకా బతుకమ్మ పండగ అయితే మా పిల్లలు మంచిగా తొమ్మిది రోజులు ఉమ్ రోజు స్కూల్ కి పోయోచ్చిన తర్వాత కూడా మళ్ళా చిన్న బతుకమ్మ అయిపోనాక పెద్ద బత్ బతుకమ్మ దాకా ఆడుకుంటారు రోజు పూలు తెచ్చుకొని బతుకమ్మ వేసుకొని రోజు సాయంత్రం పోయి ఆడ్ ఆడుకుంటురు పెద్ద బతుకమ్మ వచ్చేదాకా ఆడుతారు.
ఆ చిన్నప్పుడు మనం ఆడుతాం
బట్టలయితే ఇగ చిన్న బతుకమ్మ వచ్చినప్ప నుంచే ఆలోచిస్తా ఇక అప్పటికేట్ల రడి రెడీ గవాలే ఎట్లా స్టిచ్చింగ్ చేపించుకోవాలే అసలు ఎట్లా అని ఇగం ఎంత కాలం గడిచిపోయినట్టు అనిపిత్తది తొమ్మిది రోజులు. మస్తు వేలకు వేలు పె ట్టి బట్టలు కొంటాం మంచిగా రెడీ అయితాం మంచిగా బతుకమ్మ ఆడుకుంటాం మంచిగా అనిపితది.
వెల వెంటనే బతుకమ్మ పెద్ద పాను
ఆ
అమ్మాయిలే కంటే యాదే పెద్ద పం
ఇగ తర్వాత సంక్రాంతి కూడా బానే జరుగుతది మా దగ్గర. ఉ అవును చిన్నప్పటి ఫ్రెండ్స్ అందరు కలత్తరు మంచిగా అత్త అత్త వారి ఇన్ నెల నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి పోతారు. ఇదే పెద్ద పండుగ ఆ
మాట్లాడే సరికి టైం అయిపోతది
ఉ మాట్లాడేసరికి టైం అయిపోతది నిజంగా అంత మంచిగా అనిపిత్తది ఆ పండుగ
మ్
సంక్రాంతి కూడా బాగా జరుగుతది మా ఊర్లో ఉ కొంతమంది ఏమో ఇంటి దగ్గర చేసుకుంటారు పండుగకి బోవనం కొంతమంది ఏమో మా దగ్గర ఒక గుడి ఉంటది కాబట్టి అక్కన్నే అక్కడికి పోయి అన్ని ఇంట్లో నుంచి తీసుకొని పోయి అన్నే పడుకొని అన్నే తిని సాయంత్రం వరకు వత్తయ్ అన్నట్టు మంచిగా జాతర జరుగు తేది సంక్రాంతికి పట్నాలేత్తం
ఉ బ విరుదే
ఆ బండ్లు కూడా తిరుగుతాయ్ మంచిగా అనిపితయ్ కొన్ని ఊర్లలలోనేమో అట్లా జాతర జరగదు ఇ ఓన్లీ ఇంట్లోనే సంక్రాంతి పండగ్ ఇంట్లో బోనం చేసుకుంటారు కొంతమంది కొంతమంది ఏమో అసలు చేసుకోరు కానీ మా అక్కడ మాత్ మాత్రం అందరు మంచిగామ్ బండ్లు కట్టుకొని బండ్లలో పోతా బండ్లకి అక్కడికి గుడికి పోయి గుడి చుట్టూ తిరిగి మంచిగా గన్నే వండుకొని ఆన్నే తిని సాయంత్రం వరకు నిమ్మలాంగా వత్తరు. మంచిగా అనిపితది సంక్రాంతి పండగ కూడా మాక్కడ సంక్రాంతి కూడా మంచిగా బట్టలు కొను కొొత్త బట్టలు కొనుక్కని అమ్మాయికి అమ్మాయిలేమో లాంగ ఒనీలు అబ్బాయిలేమో పంచలు
ఉమ్ ఈ సిటీలో తక్కువ ఉంటది అనుకుంటా కొంచెం సంక్రాంతి గాని ఇంకా పల్లెటూర్లలోనే కొన్ని ఊర్లలో తక్కువ ఉంటది కొన్ని ఊర్లలా మంచిగా జాగర జరిగే దగ్గర ఆ
ఎవరి ఇంట్లో వాళ్ళు
ఆ ఎవరి ఇంట్లా వాళ్ళు ఉంటారు ఉమ్ ఇక సిటీలో ఎవరి ఇంట్లో వాళ్ళే ఉంటారు ఎక్కువగాని ఇంకా పాలె టూర్లలో మంచిగానే జరుపుకుంటారు
మకాడా శ్రీరామా నవమి కి బాగా శ్రీరమనవమికి బాగా జరుగుతాది మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర
ఆహా మంచిగా మా దగ్గర కూడా అంతే మా అత్తమ్మ వాళ్ళ దగ్గర కూడా బాగానే జరుగుతుది అ ఆ రోజు కూడా అన్నదానం పెడతారు పులిహోర ప్రసాదం పెడతారు సీతారాముల వారి కళ్యాణం అయిపోయ్నంకా మంచిగా కళ్యాణం చూడ్డానికి చాలా మంది వస్తారు గుడికి సేమ్ పెళ్ళి లెక్కనే అమ్మవారిని తీసుకొస్తారు తర్వాత స్వాముల వారిని తీసుకొతారు పెళ్లి చేసినట్టే అయ్య గారు మంత్రాలు చదవడం అది మంగళ సూత్రం ఇట్లా గట్ పియడం అన్ని ఇట్లా ఇయడం అన్ని మం చిగా ఆనిపితాది శ్రీరామానవమి కూడా
మీరు రెడీ అ్య కళ్యాణం అయిపోయిన వెంటనే అన్నదానము వంటలు చెప్తారు అన్నం బొమ్మలు ఆవి ఇవి అంతా అమ్ముతారు అక్కడా
బా జరుగుతాదా అయితే మీక్కడ కూడా చాలా ఊళ్ళలా బాగానే జరుగుతది అనుకుంటా శ్రీరామనవమి అన్ని ఊర్ళలో చేతాలి ఇప్పుడు మంచిగా కళ్యాణం జరిపించి అ
చెతారు గాని కొంచెం తీర్థం జగడం అన్నదానం ఇవన్నీ ఉండేవి కదా
ఆ అవును అవును తీర్థం జాడం అయితే ఉండది ఎక్కడ మీ ఊళ్ళో ఉంటదా మా ఊర్లో అయితే తీర్థాలు జాగడం ఉండదు కాకపోతే కళ్యాణం అయిపోయినంకా అన్నదానం పెట్టడం ఇట్లా ప్రసాదాలు వంచి పెట్టడము ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఇంకా కొంచెం వెరైటీస్ ఇట్లా మన పులిహోర కాకుండా ఇంకేదైనా ఒక స్వీటు ఇట్లా ఏ పీయడం అట్లా అందరికి ఊళ్ళ ఊళ్ళలో అందరినీ పీలిచి అక్కడ భోజనాలు పెట్టడం జరుగ్ తది
సరే మరి
మీ దగ్గరనేమో తీర్థం
హలో
హలో
సరే మరి పోతున్న
ఆ సరే